హలో
ఆ చెప్పండి
ఏం చేస్తున్నారండీ
నేను మా పాప కోసం పోనికన్నం ప్రిపేర్ చేస్తున్నా అండి
హమ్
పోనికన్నం ఇగ పొద్దున అన్నం తినలే మా పాప అయితే
అ
కొంచెం నిమ్మకాయ రైస్ చేసి మమ్మీ అంటే చేస్తున్నా
ఎలా చేసారు
ఇగ మార్నింగ్ పెట్టుకున్న అన్నం ఉందండి అయితే ఇక పాప కొంచెం హెల్త్ బాగలేదు గొంతు బాగదు పట్టేసినట్టు అయినట్టు ట్ట అయితే ఇగ అన్నమే కలిపేసి అందులోనే ఒక రెండు మూడు స్పూన్ల కారం వేసిన
ఉమ్
కారం వేసి అందులోనే ఉల్లిగడ్డ వేసి అన్నం మంచిగా కలుపు కొని పక్కగా పెట్టేసుకొని ఇక పొయ్యి మీద మూకుడు పెట్ జీలకర్ర ఆవాలు పల్లీలు వేస్ అండి పల్లీలు మినపప్పు శనగపప్పు వేసి
ఉమ్
ఉల్లిగడ్డ కరివేపాకు వేసి
ఉమ్
ఇక అందులో కొంచెం చిడికడి పసుపు వేసి సాల్ట్ వేసి ఈ అన్నాన్ని అందులో వేసి అండి మంచిగా వేసా కలియదిప్పుతూ మళ్ళా పైనుండి రెండు నిమ్మకాయలు పిండి ఇచ్చినా అండి పాప ఇప్పుడు తింటుంది ఇక
ఆహా కొంచెం మిరియాలిపుడలే
మిరియాలపొడి వేయలేదు అండి ఇప్పుడు మీరు చెప్పారు కదా మళ్ళ ఎపుడన చేసినప్పుడు ఆడేస్త అవునా అంటే గాటు వస్తుంది ఆ గొంతు పట్టేసింది
ఆ
ఘాటు వస్తుంది ఇక మా ఇంట్లో ఫస్ట్ ఒకరి స్టార్ట్ అయింది
ఆ
ఒక్కరి స్టార్ట్ అయి ఆ నెక్స్ట్ ఇద్దరిని అందుకున్నది అన్నట్ట ఆ జలుబు గొంతు అట్టుడు
ఇ అద అంతే ఒక్కరికి స్టార్ట్ అయిందంటే ఇ ఒకళ తర్వాత ఒకళ అవును అట్లనే ఉంటది అది ఆ
ఆ మేడమ్ నుండి ఇక మాకు వచ్చింది అది
అవునా
ఆ
ఆహా మీ మేడం కి తగ్గిందా ఆ మరి
మా మేడమ్ కి ఇంకా తగ్గలే ఇంకా కొంచెం ఉన్నది అయి నా మా మేడమ్ వినిపించుకుంటలే అన్ని తింటాంది నిమ్మకాయ కూడా వద్దు అంట అ నిమ్మకాయ పిండుకొని తింటండి గొతు బట్టేస్తే నిమ్మకాయ తినద్దు
తినద్దు తినద్దు
వీళ్ళింటారు చెప్తే వింటలేరు
పులుపు కదా
ఉ అదే పులుపు చు అదే పట్టసినట్ అయితే బాగా జలుబు దగ్గు ఈ ఫోన్లు మాట్లాడడానికి కూడా కూడా వీలయితలేదు వీళ్ళకి గొంతు నొప్పులు చేయబట్టి
కాదు కాదు మాట్లాడరాదు గొంతు నొప్పి మాట్లాడరాదు
మాట్లాడస్తలేదు. ఫోన్లు ఏమో బాగా వస్తున్నాయి.
వస్తాయి. పోన్లగద ఇగ ఇంకేం ఇంకేమంటే ఇష్టం మీకు.
ఇంకనండి ఇంకా అంటే నాకు బయట తీర్థయాత్రలు తిరగడం చాలా ఇష్టం
ఆ
ఇక నాకు ఇష్టంగాని, నన్ను తీసుకెళ్లరు. ఎటుళ్ళలేదండి ఈ మధ్య కాలంలో అయితే.
ఆహా!
నాకు అన్నీ చూడాలని ఉంటది.
ఆ
ఇ మాఅమ్మా వాళ్ళకు టైమ్ ఉండదు.
ఆహా!
అస్సలే టైం దొరకదు వీళ్ళకి తీసుకెళ్ళు తీసుకెళ్ళంటే ఎ ఎక్కడకు తీసుకెళ్లరు పిల్లలు అంతే ఉన్నారు మా వారు కూడా అంతే.
ఆహా!
అసలే టైం దొరకదు ఈయనకి ట్రిప్ పోదామంటే.
ఊళ్ళో టెంపుల్కి వెళ్ళారా? ఊళ్ళో ఉన్న టెంపుల్.
ఆ ఇక్కడ ఉన్న టెంపుల్కి తీసుకెత్తాడండి దగ్గర. ఇక ఊళ్ళో అయితే రోజూ తీసుకపోతాడు.
ఆ!
నేను రాను అన్న గుంజుకపోతాడు. అ! హ హ నేను రాను అన్న ఇగ మాకు రోజూ తీసుకపోతారు రెగ్యులర్ గా భజనలు ఉంటాయి మాకు.
ఆహా!
నేను రానంటే కూడా పట్టకపోతాడు.
ఏ టెంపుల్.
మా దాండి, ఇక్కడ స్వామి టెంపుల్ సత్యసాయిది ఉంటాది. సాయిబాబా గుడి గుడి గాడే అన్నీ కంబైన్డై ఉంటాయి సాయిబాబాది, సత్యసాయిది.
అవునా? మా దగ్గరనే కదా ఊర్లోనే కాట్టి రోజూ వెళ్తారు.
ఊళ్లోనే కాబట్టి రోజు ఇగ
ఉమ్!
వారానికి ఒక ప్రోగ్రాం జరుగుతా ఉంటాది. రోజూ తీసుకెళ్తాడు.
అవును.
దూరం అంటే వద్దు పక్కకు కాబట్టి తీసుకుపోతారు అన్నట్టు.
మ్ హు బయల్దేరిన తర్వాత ఏమన్నా అల్ ఉపాహారం లాంటివి ఏవన్న పెడతారా టెంపుల్లో.
ఆ ప్రసాదం పెడతారండి
ప్రసాదం పెడతారండి.
ఆ ప్రసాదాలు పెడతారు అరటి పండు, పులిహోర.
అవును.
శనగలు
మ్!
భక్తుల వీలుని బట్టి తీసుకెళ్తాం మేము.
ఆ అందరూ తలా ఇన్ని తీసుకెళ్తారు గావచ్చు.
ఆ తలో రకం చేసి తీసుకెళ్తాం మాకు చెప్ ఇస్తారు మీరు ఇది తీసుకురావాలి మీరు ఇది తీసుకురావాలని
ఆహా
తీసుకెళ్తా
ఆహా విదేశకెళ్ళని పెడతారు అన్నట్టు
ఆ మేను తీసుకెళ్ళిన పెడతారు హు హ్మ్
అక్కడ కూడా మే అంతే బాబా గుడికి వెళ్తే అట్లనే
అదే బాబా గులు అట్నే ఇక్కడ ఇక
ఒకళ్ళు స్వీటు. ఒకళ్ళు శనగలు ఒకళు చపాతి ఒక పల ప పోలిహో రాగట్లానే కెళ్ళి చేస్తాము పల్లక శేవ రజు పోయి అట్నే చేస్తాం టే మీ
ఆహమ్ పళ్ళకిసేయం ఎప్పుడు జరుగుతుందండి
ప్రతి గురువారం ఉంటది సాయంత్రం
ఆ అవునా
ఉమ్
ప్రతి గురువారం పల్లకి సేవ చేస్తారా
ప్రతి గురువారం చేస్తుంది సాయంత్రం
అంటే గుళ్ళనే తిరుగుతారా అంటే చుట్టుపక్కల వీధుల్లో చేస్తారా ఆహా గోడు చుట్టూ తిరుగుతారా
గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలలను చేస్తారు ఆ పల్లకి మోసుకొని పల్లకుల్లో దేవుడు విగ్రహం పెట్టి
ఆహ
అన్ని భోలా మారాలే శీత
బాబా విగ్రహం పెడతారా
బాబా విగ్రహమే
ఆహా
బాబా విగ్రహమే ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనుకుంటా తరుగుత తౌండ
అవునా
ఆ ఒకళ ముందు గంట పట్టుకుంటారు ఒకరు ముందు గంట వతుకుంటారు
ఆహమ్
మంగళహారతి కూడా పట్టుకొని తిరుగుతా ఉంటారు ఐదు సుట్లు
అవునా ఏ అా ఊపుతా ఉంటే వీళ్ళు ఓంశాయి శ్రీశ
అవి బా అక్కడ డబ్బులు కూడా ఉండే
ఉమ్
ఆ ఇవి డబులు ఓ చిన్న డబ్పు వేసుకొని కొట్టుకుంటా ఉ సజీరా ఆ ఇప్పుడు అవి గ మజలు ఉన్నాయి ఒకటి అయి తాళాలు కొట్టుకుంటే తిరుగుతా ఉంటారు
ఉహ ఏ మ ఏం కదా భజనలు ఎట్లా చేస్తాముో అట్లా
ఆ
తంజీరా తాళాలు గజ్జెలు
ఆ
డోలు
ఆ అన్ని పట్టుకుంట తిరుగుతాం.
ఉహూ
బాగా అనిపిస్తది. ఉం
అందరు వెళ్తారండి మరి ఫ్యామిలీలో
ఈ మా సైడ్ ఉన్న వాళ్ళు అందరు ఇక్కడ నుండి మా అక్కడ ఎవరకు ఉన్న వాళ్ళందరు వస్తారు.
ఉమ్
బాగా చేస్తారు, ఉమ్
ఉహు ఇంకా ఈ రోజు ఏం వండుకున్నారూ మేము అండి ఇంకా ఇక్కడికి దగ్గర దగ్గర అన్ని గుళ్ళు తిరిగేసినాం మా ప్రాంత ప్రాంతంలో
ఆ
ఇగా మాకు ఎక్కడ నుండి ఆహ్వానం వస్తే అక్కడికి వెళ్తూ ఉంటాము భజనలు చేయడానికి
అవునా
ఆ శ్రావణ మాసంలో బాగా టెంపుల్లా వస్తాయి. ఇగా ఆ చుట్టుపక్కల అన్ని టెంపుల్ చూసిన ము ఇగ ఆ
ఉమ్ హు
ఎవరు ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళి భజన వేసి వస్తాము.
అవునా
ఉం
మేము ఈరోజు కర్రీ టమాటా వండుకున్నమండి.
టమాటా వండుకున్నారా.
టమాటా కర్రీ చేసుకొని చపాతి వేసుకొన్నము ఈరోజు ఈరోజు తినము ఎగ్
అవునా
ఓన్లీ టమాటే వండుకున్నాం.
అదే మాకు కూడా శనివారం ఈ రోజు పాప ఎగ్ ఫ్రై రైస్ అన్నది మళ్ళ తర్వాత పోనీకన్నాము అన్నది నిమ కై పిండియి అన్నదిగ
అట్టి పోనకన్న వేసిరు
అంతే
ఆహా అన్ని కర్రీస్ తింటారా మరి పిల్లలు
పిల్లలు అన్ని ఇష్టపడరండి కర్రీస్ మా ఇంట్లో బీరేకాయ ఇష్టపడరు.
ఆ
ఇ ఇష్టపడరు.
ఆ
మాకు ఇక తినేటి ఎక్కువ అంటే తోట కూర సాంబారు, చిక్కుడుకాయ.
ఆ
ఏ్య మూడు కర్రీస్ ఇష్టపడతారు బాగా టమాటెంగు.
ఆ
ఇక మిగితాయి ఆలుగడ్డలు చామగడ్డలు ఇగ అలాంటివి ఏం తినరు.
ఆ
నాకు పిల్లలు అచ్చిరంటే కూరలతోటి దండి కష్టం అయితది ఆష్ ట్టల్ల అన్ని కూరలు తినకనే బక్క చిక్కిపోఅత్తర్రు
అవు
ఆ
ఎక్కడ హాస్టల్ ఫుడ్ కదా ఇంట్ల ఉన్నట్టు ఉండదు కదా ఉం అవునవును
మా వాళ్ళకు రోజు పప్పు కావాలి చారు కావాలి చిక్కుడుయ్య కావాలా తోట కూర కావాలే.
ఆవ్
ఆ ఇగ వేర కూరలండు తె తినరు అసలే
అవునా
ఆ
సరే అండి
సరే అండి ఓకే
టల్
ఓకే అండి
అ థ్యాంక్ యూ